హలో ఆ బాగున్నారండి. ఆ బాగున్నానండి మీరు బావున్నారా
ఆ బాగున్నాను మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారాండి.
ఎందండి
మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు.
ఆహా బాగున్నారండి. మరి మీ ఇంట్లో వాళ్ళు ఎలా
మా ఇంట్లో వాళ్ళు కూడా బాగున్నారండి.
ఓకేనండి అంతా క్షేమంగానే ఉన్నారా
హ్మ్
అంత క్షేమంగా ఉన్నారా మీ మీ ఇంటి అయనా ఓకే హ్మ్
దోష
వెళ్ళామండి. ఒక టూర్కి వెళ్ళాం వాటర్ ఫాల్స్ కి అది మేమున్న ప్లేస్ నుంచి ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో
హ్మ్ వాటర్ ఫాల్స్ నాకు చానా ఇష్టం మేము కూడా వెళ్ళాం.
ఆహా అది ఎలా అంటే అక్కడ నుంచి దూరం అండి. అంటే మేము నడుచుకో నడుచుకో అంటే ఆటోలో వెళ్ళాము అంటే అది ఎవరు కదండి మా బ్రదర్ ఆటో అందరు ఫ్యామిలీ అ కలిసి టూర్ వేసాము.
ఆ
అ వెళ్ళి అక్కడికి వెళ్ళి చికెన్ అవన్నీ తీసుకెళ్ళి
భలే ఉంటుంది కదండి. అక్కడే చేసుకొని తినడం మంటే
అవునండి అక్కడే చేసుకున్నాము ఆ చేస్ కొని అక్కడే మేము ఈ రోటీలు తీసుకున్నా ఆ రోటీలు తీసుకెళ్లి
బయట తీసుకున్నారా రోటీలు
అండి
ఉహూ ఓకే
ఉహూ
పది మంది దాకా వెళ్ళి ఉంటారా అండి మీరు
అవునండి
ఉమ్ ఫుల్ ఎంజాయ్ చేసింటారు అయితే లోతు ఏమన్నా ఉన్నాయా అండి వాటర్ ఫల్స ఆ లేకపోతే నార్మల్గా
అంటే వాటర్ ఫాల్స్ అంటే మేము అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి చ్చవ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ నడుచుకెళ్ళాలండి
ఉమ్
అలా నడుచుకు వెళ్తూ ఉంటే మధ్యలో ఫారెస్ట్ అంటే అది
ఉమ్
వెదురు చెట్లు మధ్య మధ్యలో కాలవ లు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి
ఆ ఉమ్ ఇంకా అండి హలో
అదే అదేనండి వాటరు అవన్నీ
ఆ
ఆ ప్చ్ కాలువలు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ నడుచుకెళ్తే మనకి మెయిన్ పెద్దది వాటర్ ఫాల్ వస్తుందండి
ఉమ్ అవునా అండి
అవునండి
ఆ పోనిలే అయితే బాగా ఏంజాయ్ చేశారు అయితే మీరు.
అవునండి ఆ వ ఆ ఏ వాటర్ అయి తంది ఇంట్లో అందరు మేము దిగామండి ఆ దిగి బాగా ఈత కొట్టామండి మా అత్తగారయితే ఎ పొడుకోవట్లేదండి ఇత తెగ ఎంజాయ్ చేశారండి మేము గూడా చేస్ నండి అలాగే మా వైఫ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు తర్వాత మా మామ తర్వాత మా బ్రదరు అంతా చికెన్ అవి తినేసి బాగా ఈత కొట్టి చాలా సేపు దాకా
మీరు మే మేలుని ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్లారు కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీ కూడా సపో సపోర్ట్ చేయదండి ఎందుకు ఎందుకునేసి ఏదో
ఆ అక్కడ మా చిన్ననాటి స్నేహితుడు కూడా ఎదురయ్యాడండి.
ఓ చాలా మేమరబుల్ అయితే మీకు అది
పోయిరా అంత కలిసి వచ్చారు.
హ్మ్ హు పర్వాలేదయితే మీకు ఏమన లవ్ స్టో టోర్లు ఉన్నాయండి
లేదండి లే లవ్ స్టోరీలు లేవండి లవ్ స్టోరీలు ఏం లేవండి
ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదండి మీకు కూడా ఉంటుంది అని చెప్పండి మోహమాట పడొద్దని నేను ఎరు చెప్
అంటే అలా కాదు కదండి అది ఏమైనా చెప్పడానికి కొంత సిగ్గు కదండి
నేేం సిగ్గుపడద్దన్ నా దగ్గర ఎందుకండి
ఆ ఆ ఉందండి కాకపోతే ఆ అ అవునండి
ఉంటుంది మీకుండదా
ఆ కొంతవరకు బాగా ట్రావెల్ చేసాము కానీ కొన్ని కొన్ని విషయాల పట్ల ఇంకా అవగాహన లేకపో అంటే అవగాహనని కాదు కొన్ని కొన్ని విషయాలు ఆ వాళ్లు సైడ్ నుంచి బాధ పెట్టడం వల్ల అవీ ఇంకా మ్యారేజ్ ఇక సెట్ అవ్వదు ఇంకా అమ్మాయి మన కరెక్ట్ కాదు అని చెప్పి నేనే డ్రాప్ అయిపోయనండి
హ్మ్ హు అవునా అండి బట్ మ్యారేజ్ చే హ్మ్
ఇక్కడ దగ్గర్లో ఒక పెద్ద చెరువు అది ఉందా ఉందని విన్నాను అక్కడికి ఏమన్నా వెళ్ళారా
ఆ వెళ్ళామండి కానీ అది లోతు ఎక్కువ అండి కొంచెం దిగాలండి భయం వేసింది నాకేతే ఆ మీరేం రెండు సాలు మేమేం చెస్
హ్మ్ హు దిగలేదు గాని మొన్న తెచ్చుకొని బాగా వ్యూ నీ ఎంజాయ్ జెసాము తర్వాత ఫోటోస్ తీసుకున్నాము మ్మ్ తర్వాత అక్కడే ఫుడ్ కూడా తిన్నాము మ్మ్ తర్వాత ము అక్కడ చాపలు పట్టే వాళ్ళు వాళ్ళంత త పడుతూ ఉన్నారూ
మీరు కూడా పట్టారా అండి చాపలు ఫిషెస్
పట్టకూడదంట మాకు ఆ విషయం ఆడికెళ్లాక తెలిసిందే హ్మ్ వల దగ్గర కొనుకున్నామకున్న కానీ ఆ చాప్ ఒక రకంగా ఉండేసరికి మకు వద్దని చెప్పేసామండి
మ్మ్ మీకు చాపలు వండడం వచ్చ అండి
చాపలండి
ఫిష్ ఫ్రై చేస్తారా
మ్మ్ ఫిష్ ఫ్రై చేస్తానూ త తన్ని కర్రి కూడా జెస్తానండి
మీ వైఫ్ చాలా అదృష్టవంతురాలండి నాకు తెలిసి
ఏముందండి మనం ఈ కాలంలో అందరికి నేర్చుకోవలి కదండి
మ్మ్ అద్ అదేనండి మీ వైఫ్ చాల అదృష్టవన్త్ వంటలు భాగా అన్ని చేసి పెట్టే భర్తొచ్చాడు మీ వైఫ్కిి ఇంకాాలముడి అక్కడ అండి చా రారు ఇలా అంటి వాళ్ళు దొరకడం అయితే
ఆ
మ్మ్ చనా లక్కీ మీ వైఫ్ అయితే
ఇంకేంటండి విషయాలు
చెప్పాలండి మేము కూడా వాటర్ ఫాల్స్క్ వెళ్ళాం అండి అక్కడైతే నీళ్ళు ఇ బల తేటగా ఉన్నాయండి నిజంగానే ఇంకా రోజంతా అక్కడే ఉండాలనిపిస్తుింది కానీ ఫ్యామిలీ ఒప్పుకోదు కదండి అదే కొన్ని ఒక వస్తుందండి ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్
ఫిఫ్టీ కలోమీటర్ అవుతలేద్ లే
ఉ అవునండి కోనీ యత్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చానా బాగున్నాయండి చాలా తేటగా ఉన్నాయి వాటర్
వాటర్ అంటే వా అంటే ఫ్యామిలీ మొత్ మొత్తం మే లేరా
ఆ నేను మా ఆయన మా మమ్మీ మా డాడీ వెళ్ళాము నలుగురం వెళ్ళాము
ఉ
మేము ఫుడ్ అక్కడ చేసుకునేది గదా ఫోర్ మెంబర్స్ గదా ఫుడ్ అరేంజ్ చేసుకున్నాము సో అక్కడికి వెళ్ళి తిన్నాము బస్ చేసుకోలేద్
ఓకే చేసుకోలేదు అక్కడికే వెళ్ళి తినేసారు ఉ మరి ఏ చికెను మటన్ అలాంటివి ఏం ఉన్నాయా ట్రై చేశారా లేకపోతే వెజ్ అండి చికెన్ ఓకే ఓకే అధర్ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి
ఉ అక్కడ తిన్నామండి చాలా బాగా అనిపించింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మాగే
చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యానండి అది బలే ఉండింది అండే చికన్ దాన్ని చూసిన తర్వాతే నాకు కోన్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలని నేర్చుకున్నానండి
ఉ చికెన్ బిర్యానీ గూడ చేస్తారండి మీరు
ఉ చేస్తానండి
ఫేవరెట్ డిష్ ఏదండి
ఉ చికెన్ బిర్యానీ అంటే
ఫేవరెట్ డిష్ ఏదండి
నవునండి
నాకు కూడా అదే ఇష్టమండి మ్యాక్సి ఏవరన్న చికెన్ ఏస్ కుడుతే
అ ఆ చాలా చెంపిన్ చండి ఇద్దరికి కలిసి
ఉ ఇంకా మీకు ఏ టెంపుల్ అంటే ఇష్టమో కువా
ఎక్కువ టెంపుల్ శివాలయం వెళ్తూ ఉంటాను అక్ అవునండి ప్రతి సోమవారం శివాలయం వెళ్ళి ఈవినింగ్ టైం లో అభిషేకం చేసి దీపాలు వెలిగిచ్చి ఏమో ఆయనక మూడు తొమ్మిది చెప్ చుట్టూ తిరిగే నువ్ ప్రదర్శనలు జేస్ కొని వస్తానండి
ఉ పర్వాలేదండి మీరు చానా భక్తిగా వెళ్తున్నారు కొంతమంది అయితే ఇప్పుడు ఈ కాలంలో బాయ్స్ వెళ్డం చాలా రేర్ అయిపోంది గా పండ్లు అల్
అ కానీ దేవుళ దగరికి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుందండి
అవునండి అది కూడా చాలా పీస్ఫుల్నెస్ కోసం కావాలండి కచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలండి ఇంకెక్కడ అంత పీస్ఫుల్ దొరకదండి నా తెలిషినంత వర్కు ఊ టెంపుల్ లో ఉన్నంత పీస్ఫుల్ ఇప్పుడు ఆడుందండి
స్
ఊ మీరు పీస్ఫుల్ కోసం పోతా లేపోతే నార్మల్ నార్మల్ గా మండే మ
అంటే పీసు దొరుకుతుంది అ ది సేమ్ టైమ్ మనసుకు ప్రశాంతంగా ఉంటాము అలా గె ఊ కొన్ని కొన్ని సమస్ సెల్ నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుందండి కొన్ని కొన్ని దోష లు అవి ఇవి ఉంటాయి కదండి అవన్నీ టెంపుల్ కెళ్ అన్నీ పోతాయంటారు ఉ ఆ నమ్మతాను కాబట్టే కదండి శివాలయం వెళ్తాను
ఊ అవునులేండి ఎందుకండి మీరు ఇన్ని వాడ్ సున్నంగా శివ్ శివుణ్ని ఎయించుకున్నారు
ఊ శివునే ఎంచుకున్నామంటే ఆయనే ఆ దేవుడు ఆది దేవుడు అయినే కాబట్టి క జీవన మరణాలు లు అన్ని అయన చేతులోనే ఉంటాయి
ఊ
ఊ దాని తర్వాత ఇంకా ఆయనే అండి ఆ దేవుడు అన్ని దేవుళ్ళు అం త ఒకరే కాతే ఆయనే అని నేను నమ్ముతానండి
అంతేనే ఎవరో ఒకరుంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇవ
ఆ అంటే వేరే వేరే దేవుళ్ళు ఉండాయన్ నేను నమ్మను గాని దేవుళ్ళంతా ఒక టే అండి కానీ మనం వేరు వేరు పేర్ల మీద పిలుచుకుంటమెమో అని అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు
ఊ అవునులేండి అది గూడ నిజమే అందరూ ఒకటే అంటా ఉంటారు
ఉ
నేన్ కూడా ముంద చె వెళ్తూ ఉన్నానండి
మ్మ్
అంటే చిన్నప్పటి నుంచి చేర్చికి వెళ్తూ ఉండేదాన్ని వన్స్ మ్యారేజ్ అయ్యినక్ ఇంకా ముందు లాగా ఉండలేం కదండి అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి సో మాతో వాళ్ళకి చేర్చి కి వెళ్ళడం ఇష్ట ఇష్టము ఉండదు ఉంది కాని వెళ్ళడం మన అనండి
ఎప్పుడు
ఇప్పుడు కూడా వెళ్ళట్లేదండి వన్స్ వాళ్ళు వద్ అంటే మన ఫోర్ చేస్ కదండి టెపుల్స్ మా వారు మా అత్త వాళ్లంతా కలిసు వెళ్తామండి మేము అలా టెంపుల్స్ అయితే తీసుకుని వెళ్తారండి చర్చి తీసుకని వెళ్లరు మళ ఎందుకు చూస్కి తీస్తుందనేసి ఇదా
మ్మ్
అందువల్ల నేను కూడా సైలెంట్ అయిపో
అవునండి అప్పుడప్పుడు టెంపుల్స్ కి వెళ్తూ ఉండాలి మనసు ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుం ఉంటుంది ఆ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వెళ్తు తూంటాయని
వెళ్తుంటారా
ఓకేనండి తర్వాత కాలు చేస్తానండి
ఆ సరలే అండి సరే అయితే ఉంటామండి ఓకేనండి